అంతేనా
ఆ విలిపిస్తాంది పా
చెప్పు ఏదో చేపలు అడిగింటే
తోక్ షాప్ పోయేనామా
ఉ మళ్లీ నువ్వు ఎందుకు ట్వంటీ ఫైవ్ తౌస్ సేండ్ తీసుకున్నావ
అయ్యో ఇంకా షాపులు చూద్దాము.
ఊ
ప్రైజెస్ అన్ని
ఆఫరా ఊ
మాట ముందే తెలిసింటే మేము
ఊ ఊ
తెలీదు మాకు మళ్ళా ఇంక సర్లే అనేసి ఇంకా అన్ని చోట్ల ఎక్కువ ఎక్కువ చెప్తున్నారు రా ట్వంటీ సిక్స్ చెప్పి ట్వంటీ ఫైవ్ కి ఇస్తామని చెప్తుంటే సరేలే ఆటికే పోదాంని ఆటికి పోతే వాన్ దగ్గర మొబైల్ ఉంది కానీ వాడు కూడా తెలుసుకున్న టున్నాడు ఊ లేదు ఇప్పుడే వేరే వాళ్ళుచ్చి తీసుకొని పాయిరి అని ఇగ సార్లే మొబైల్ కానీ కావాల కా ఊ తీసేసుకుంటిమి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్
ఊ
ఇంకేం పా ఏం చేసింది ఆంటీ
టీవి టీవీ టీవీ పా టీవీ యూస్తుంది టీవీ కా చట్నీ అన్నం టొమటో చట్నీ అన్నం
ఊహు
నువ్వేం జేష్ణవ్
పప్పు అన్నం నేనేం చేయలే ఈరోజు మీ అన్ననే చేసినాడు
ఏం
ఊ
ఏమీ వర్కుందా
లేదు నైట్ లేట్ అయిపోయింది అది త్రీ అయింది వర్క్ అయిపోదలకే
ఊ థర్టీ పైన ఇస్తారాప్ప నీకిప్
వస్తది ఓటీ చేసేదాన్ని బట్టి
ఒటి లేక్పోతే ఎంతస్తది ఫైవ్ ఇయర్స్ ఐందా నువ్ చెయబటి
దవుతుందే
మళ్ళీ థర్టీ బిల్ల్లోనేనా ఇస్తునారు
ఊ అంతే దాంట్లో ఏం పెంచరు ఏదో వర్క్ ఫ్రమ్ హోము ఇంగ అది కాక
ఏమో
ఊ ఊ
తీసే పోతే చాలు పోనీ
ఊ
చేస్తే థర్టీ పైన వస్తద
ఊ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉండాలంతే
కాదు ఒకవేళ నువ్వు ఓటీ చేసే థర్టీ టూ అట్లా వస్తద
అని చెప్పలేం పా అని ఆ మంత్లో హాలిడే పేమెంట్స్ ఉంటే ఏమన్నా
ఇప్పుడు మీకు హార్లెస్ మిగిలితే ఆ హార్లేస్ కూడా పే చేస్తారా
ఆ హాలిడే రోజు వర్క్ చేస్తే చేస్తారు
కాదు ఇప్పుడు మనకి ఇన్ని లీవ్స్ అని ఉంటాయి కదా మనం మా లీవ్స్ యూజ చేసుకోకపోతే ఇస్తారు కదా
లీవ్ లీవ్ తీసుకోకుంటేనా టన్ క్యాష్ చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు చేయలే ఈ మెటర్నిటీ దానికి దీనికి వెళ్ళిపోయినా
దాన్కెలితేను ముందు చేళదా ముందు పెళ్లి కావకముందు
పెళ్ళికకు ముంద ఉహు అప్పుడు ఎగ్జామ్స్ కి వాడుకున్నాము తర్వాత ఇంకా పెళ్ళికి ఒక పది పదహైదు రోజులు ఏమో తీసుకున్నా మళ్ళా మెటర్నిటీకి సిక్స్ మంత్స్ అంటే ఎయిట్ మంత్స్ తీసుకున్నా
మళ్ళీ వీరికి ప్రెగ్నెంట్
మళా వీడికి వీనికి అంతే సేమ్ ఇంకా ఫైవ్ మంత్స్ లో నాన చనిపోయి కదా ఇంకప్పుడు టూ మంత్స్ ఎక్స్ట్రా తిసుకున్నా
ఈ ఇయర్కే ఈ ఇయర్ క ఒకసారే కదా చేసుకునేది
ఏంది ఎన్కా్యాషా లేదు
మంత్మంత
మంత్లీ మహా మంత్లీ మంత్లీ కాదు థర్టీ లీవ్స్ ఏమో ఉంటే చేసుకోవచ్చు
ఫుల్ థర్టీ ఉంటేనే చేసుకో చేసుకోనేదా
ఉ ఆ తట్ టి అట్లా ఉంటే చేసుకోవచ్చు అనుకుంటాను నేను ఎప్పుడు చేయలేదు నాకు అంత ఐడి లేదు దాని మీద
ఉ
వేరే వాళ్ళు చేస్తా అంటారు ఇప్పుడు నాకేమో ట్వంటీ త్రీ లీవ్ బ్యాలెన్స్ ఉంది అ అవసరానికి వాడుకోవచ్చని ఏం చెయలే మనం కంపెనీ వదిలేసేటప్పుడు కూడా ఎండ్ క్యాష్ చేసి ఇస్తారు అందుకే నేనే ఏం చేయలే అ
తెజు జాబ్ చేస్తాన్న తేజ జాబ్ చేస్తాంది
ఆడలేదు ఇంక అంతే ఇంకా ఒక్కసారి జాబ్ వదిలేసినామ అయిపయ్ ఇంకేం ఉ
చేయల
ఇయమ్మా అట్లే పెళ్ళికి ముందు ఆపరేషన్ చేయిించుకోవాల కళ్ళకి అని చెప్పి ఏ వ
అప్పుడేమో అంకుల్ కి బాలేదని వదిలేసిండి మదవకి ఎందుకు వద్లేసిలి
మాదక్క అంతే దాంట్లో ఇంకా ఆల్రెడీ కొన్ని ఇయర్స్ అయింది కదా అని చెప్పి
పెళ్ళికి ముంద పెళ్ళ ఇనాంగా కద వద్లేసింది
లేదు పెళ్ళికి ముందే ఎంగేజ్మెంట్ తర్వాత ఇంకా పెళ్ళికి టూ మంత్స్ ఉంది అన్నప్పుడు వదిలేసింది
ఆ ఏం బ హై క్లాస్ అంటావు ఎన్నిసార్లు అన్నావు ఈ పాటికి అ టాపిక్ వచ్చినప్పుడల్లా
అ ఆ అన్న హై క్లాసు అంటున్న ఆ పాప నన్నలే నేనాడా
అయినయితే అయితే అన రీచి ఆయితే అయన్నయి తడుంకానీ
ఆ ఇప్పుడు భర్త హై క్లాస్ అయితే భార్య కూడా హై క్లాస్ అయితుంది కదమ్మా అంబానీ అంబానీ భార్య అని అంబానీతో పాటు ట్రీట్ చేస్తారా అంబానీ భార్య ఏదో
అయితే అయితే అయితే అతే వేరే వాళ్ళకి మనకు కాదు కదా పోతం అంటే అప్పప్ప కూడా అట్లనే ఉంటాయి కాదు
ప్రస్తుతానికి అట్లయితే ఏం లేదు
ఉ
ఏము అంటే హై క్లాస్ అని నేను చెప్పాను కానీ ఆ పాప వాళ్ళ అతులలో లీనం అయిపోయింద అనమాట
రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ప్ర సమం పిల్ల
రిస్ట్రిక్షన్స్ ఏం కాదు వాళ్ళు బాగా చూసుకుంటారులే
హ కానీ అట్లా ఉంటారు కానీ వాళ్ళకు ఉండే కండిషన్ వాళ్ళకు ఉంటాయి మనకు తెలీదుంతే
హ ఏమో వాళ్ళు బాగుంటే చాలులే మతో మాట్లాడుకున్నామనే కాని
ఏం చేస్తే ఏమంటారో ఎవరితో మాట్లాడితే ఏమంటారో అనింటారు అది కొత్త కదా ఇంకా అనుకుంటా ఉంటారు అంటే ఇప్పుడు నేనే ఫ్రెండ్స్ట మాట్లాడతేం అనుకుంటారు ఫ్రెండ్స్టట్ ఉంటారు అనేది ఉంటారు
ఉమ్
ఏమ్ ఎన్ ఏమో జాబ్ కూడా లేదు పాపం
తెలుసు గుర్తు పెట్టుకోమని చెప్పింది అని ఓ పెద్ద ఊపులం అట్లనడా అబ్బ ఫోన్ లే మాలగే కలిసిపోయి అయిపోచ్చినడు అనుకున్నా ఇంకా పెళ్ళి ఎంగేజ్మెంట్ అయిపోయినాక అసలు మా మాట్లాడిందే లేదు
ఊరికే అప్పుడు అట్లా అంటే కానప్పుడు ఎంతొటి కాదు
ఆ ఇకా అయిపోయింది అక్క నువ్వెవరు నేను ఎవరు
అంతే వాళట్లన్నా లైక్ చేస్త
ఉ
తెలివి చాలా ఉంది అన్నకు అన్నీ ఫుల్ హై క్లాస్ లోనే ఉండాల
ఏమో లే వాళ్ళక అన్ని జేయాల
లేదదో
స
లేదు బట్టలు షాపింగ్ అప్పుడు కూడా అంతే అంట ఆ బాగుండాల అది ఇది అని చెప్పి ఎన్ని షాపులు తిప్పించింది తెలుసా మమ్మల్ని లే మదక్క అదేదో సెర్వానిలకి సెట్ అయ్యే
వాళ్ళదే డబ్బులు యేసింటే వాళ్ళనే తెచ్చుకోమంటే అయిపోతంది గదా
ఆ
ఆ మేమైతే అట్లనే చేస్తాం డబ్బులేసి మీకు వచ్చింది చేసుకో లేకుంటే మీరు తీసుకో అట్లా కాదు మీరు దీసు కోండి తీసుకున్నాక క్యూఆర్ లేకుంటే ఫోన్ నెంబర్ తే ఫోన్ పే చేసాం అంటే అయిపాయ్
ఉమ్
రేపు పొద్దున్న బాలేకున్నా పెళ్ళి కూతురోల్లు తెచ్చినారని జెప్తారు కదా అక్క ఎవరైనా ఫ్రెండ్సే ఏమ్మా ఇది తీసుకున్నావు యేసుకున్నావు అంటే అల్ దెచ్చుకునేద్ యేస్ ఇప్పుడు రే పొద్దున పెళ్ళి పెళ్ళి అయ్యేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మా వాళ్ళు తెలిసిన గానీ ఏం రా ఇది తెచ్చుకున్నాం అంటే వాళ్ళు దెచ్చినారు రా అని జెప్తారు గదా
ఆ
బాగుండు గదా
ఆళ్ళు కష్టపడి పైకి వచ్చిన్నారంట
అందుకే అన్ని హై క్లాస్ హై క్లాస్ కు ఉండాలా అంద తో కల్సాలా అని ఉంది
ఏదో మదక్కకి బీరువా తీసి ఇచ్చినారా
ఉమ్ దానికి మీకు తీసిళ్లే కదా అని చెప్పి ఆ సరేలే మీకి మంచం మొక టి కాళ్ళ కదా మంచం తీసిస్తాలే అంటే అంకులు ఎంత ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఏమో చూసినారంట ఎందుకబ్బ అంత హై క్లాస్ మనం మిడిల్ క్లాస్ పీపుల్ అ అంత హై క్లాస్ దేమొద్దు అని అన్నాడంట
ఎవచో ఆయన తోనా
ఆ అంకుల్ అన్నా రంట
అన్న ఆ అంకుల్ ఆయనతో అన్నాడా
ఉమ్
ఏమన్నాడంటా ఆయన
ఉమ్ ఏమన్నాడా ఇకేం మాట్లాడలేదంట
మంచం ఎంత బెట్టినా పన్కునేేదే గదా అక్కా
ఉమ్
మళ్ళీ మేము బెంగళూరులో ఉం టిం గదా బెంగళూరులో ఉన్నప్పుడు
ఎప్పుడున్నారప్ప మీరు
మేముంటిమి కదా అబ్బా
అ ఉంటాము అన్నారు అంతే ఉండలేగదా అప్పుడు స్టార్టింగ్ లో నా నువ్వు అంటానేది పెళ్ళి అయినంక నే అంటునేది లే అ ఆ అప్పుడే ఆ ఉంటివి గదా చెప్పు
ఎన్ని గుర్తు రాలేదే అప్పుడు వాష్ వాషింగ్ మిషిన్ ఫ్రిడ్జ్ అన్నీ టీవీ ఉన్నాయి. మా దగ్గర మేం మడి నిద్ర ఇంకెవరికి మీదేతి ఆ
మీరే ముగ్గురు కొనుకోన్ని మీరే వడుకున్నారా
లేదు లేదు ఎక్కడో వాళ్ళు ఎక్కడో యూఎస్కో ఎక్కడికో షిఫ్ట్ అయితుంటే అమ్మేస్తాండ ఫిఫ్టీ థౌజండ్ ఇక అన్ని
వాళగ లేే
మన్ దివానా ఫ్రిడ్జ్ వాషింగ్ మిషిన్ వాటర్ ఫిల్టరు బాట్లర్ వేసుకునే బట్టలారేసుకునేది టీవీ
అ ఎప్పు ఎర రూ
ఫిఫ్టీ థౌజండ్ కి వచ్చింటె తీసుకున్నారు.
ఎవరు